హలో
ఆ చెప్పండి ఆ బాగున్నాం బాగున్నా అండి మీరు
బాగున్నామని ఏం చేస్తున్నారు
ఏం లేదు పాడుకున్నాం మీరేం చేస్తుర్రు
మేమేమి లేదండి ఖాలీ
హమ్
తిన్నారా అండి
తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కరీ
మాది పప్పు మీద ఏం కర్రీ
మాది పప్పే అండి సేమ్
ఏం చేస్తారు మరి
ఏం లే అండి కొంచెం లావ అయితున్నది ఇట్లా బయటికి వా వాకింగ్ వచ్చా
ఎందుకు మీరు ఉన్నదే బక్క గదా ఇంకా వాకింగ్ ఎందుకు
అయ్యో నిన్ తెల్సా అండిీ మీకు
అంటే తెలీదు గెస్ట్ చేసా అంతే
మీ గెస్సింగ్ సెంచికి బాగుంటే బాగుండి బాగుండి మీరు మొత్తం తబ్బా.
వాహంటే
ఇ మీరు సూపర్ అండి అని అర్ధం
ఓహో ఏం రాసు మీది హాస్టలా
ఆ హాస్టలే అండి మేము
ఎంత మంది ఉంటరు మీ రూమ్ల
మా రూమ్ లో వచ్చేసి ఒక పొట్టి పిల్ల ఒక బక్కపిల్ల ఒక కర్రె పిల్ల ఉంటారండి
అంటే ఫోర్ మెంబర్స్ అ రూమ్ కి ఉమ్మ్ ఏం చేస్తుంది మీ మేడం
ఏం లే అండి ఖాళీ మీరేం చేస్తారండీ
మేము బీటెక్ చేస్తాం
అవునా ఏ ఇయర్
థర్డ్ ఇయర్ ఆలోచిస్తున్నాం ఫోర్త్ ఇయర్ ఏం చేయాలి ఏంటి ఎక్కడ చదువుకోవాలి ఏం జాబ్ చేయాలి
అవునా ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఆ అండి మీరు
నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కాదు
అయ్యో మీకు ముందు చూపూ ఎక్కువ అండి నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పడు నుంచి ఆలోచిస్తున్నార
ఏం చేద్దాం మరి ఆ మొత్తం పేరెంట్స్ మొత్తం ఫోర్స్ చేస్తుర్రూ పెళ్లి చేసుకోమని
అయ్యో మీరు కొంచెమే ఉంటరు కదా అండి మిమ్మకే పెళ్లి చేస్తా అంటుల్లా
మీ కెట్ట తెలుసు నేన్ కొంచమే ఉంటా ఆన్
వింటుంటే కొంచెమే ఉంట చిన్నగ ఉంటారని అర్థం ఐతుందండి
హమ్ అదే పేరెంట్స్ గురించి ఆలోచించడం అయితే
మరి పే చేసుకోకపోతే పెళ్లి చేసుకొని మంచిగ హ్యాపీ అయ్ లైఫ్ లీడ్ చేయకపోత్రి
పెళ్లి చేసుకొని ఏం చేద్దాం మీ
పెళ్లి తీసుకొని ఏం చేయాలి పిల్లల్ని కనాలి సమాజం వాళ్ళని పెంచాలి వాళ్ళని పెద్ధోలం చెయ్యాలి అంతే ఏమున్నది
సమాజంలో పెళ్లి కాదు ముక్ కేం గాదు పైస ముఖ్యం
ఆ ఇప్పుడు పెళ్ళిసుని కూడా వేసుకోవచ్చాండి
ఎందుకు అప్పుడు వాల్యూ ఉండదు
ఓహో మీరు ఐఐఎస్ ఐపిఎస్ అయ్యే గోల్స్ అండి మీ
అయ్యఎస్ ఎస్పిఎస్ కావాలని లేదు గని ఏదో మా అంతలో ఒక చిన్న ఇల్లు కట్టుకొని
హమ్ ఆచాల గోపిల్లు అండి మీ అడోలైన ఇంతా ఆలోచిస్తుర్రూ
ఏదో అట్ల ఆలోచిస్తున్నామండి మాకన్న లేక
ఓ మీరెంత మీరెంతమంది అండి
మేము ముగ్గురం ఆడపిల్లలేమే
ఓ ముగ్గురు ఆడోల్లే
అందు కొంచెం ఆలోచిస్తున్నాం మా అక్కకి పెళ్ళి అయిపోయింది.
ఉహు ముగ్గురు అడోలున్న మీరే ఇంత ఆలోచిస్తులే ఉన్న ఆస్తి తీసుకొనిలే ఇంటికి వెలిపోగా వేరే వాళ్ళ ఇంటికి తెలుసులేండి మీ వాయిస్ నే అర్ధం అయితంది డాడ్ కి
జాతకాలు చెప్పేటోళ్లులాగ అనిపిస్తుంది
అంతే అయ్యో నేను ఊర్కే అలా అన్న మా డాడీ కూడా దు దుబాయ్ లోనే ఉంటాడండి అందుక మీ డాడీ కూడా దుబాయ్ లోనే ఉంటా
మా డాడీ దుబాయ్ లో లేడండి వేరే వేరే కంట్రీ వెళ్ళున్నాడు
వేరే ఏదో కంట్రీ అండి
వేరికల్నస్
వావ్ మీరూ చాలా గ్రేట్ రండి మా డాడి అ న్న దుబాయి పోయిండు మీ డాడీ ఏకంగా అమెరికా కే పోయిండు
అమెరికాలో ఏం వర్క్ చేస్తాడు అడగలేవు నువ్వు
ఆ చెప్పండి అమెరికాలో ఏం వర్క్ వర్క్ చేశారు
ఏం చేయడు
ఆ ఏం చేయంది అమెరికాలో ఏం చేసిండు
ఎల్లుండి
అయ్యో మనకు కూడా ఒక జాబ్ చూడమని చెప్పాండి నేను మీకు పర్సనల్ గా కాంటాక్ట్ అయితే మనం కూడా అమెరికాకి వెళ్దాం
అక్కడ మా డాడీకి ఏం జాబ్ దొరకకనే అటు ఇటు తిరుగుతుండడు ఎందుకు ఇక్కడ ఏదో ఒక భలే జోక్స్ వెత్తున్నావ్ రా ఆ ఆ మరి మీ ప్లాన్ ఏంటి ఫ్యూచర్
నా ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదండి తిన్నామా పన్నమా ఉన్నామా
డైరెక్ట్ పెళ్లి చేసుకుంటార పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అదేనా
అంతే లేదండి నాకు పెళ్లి పై ఆలంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు
మరి పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అండి మరి ఇం ఇప్పుడు చేసుకుంటావ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంతే పెళ్లి చే కోకపోతే బతుక లేమా
ఆహా మీరు నేను సేమ్ ఏ అయితే
ఉ అవును ఏ హ్ ఒక జాబ్ చూడొచ్చు గాదా హలో
హలో
ఒక జాబ్ చూడొచ్చు గా మీరు
జాబ్లా జబ్ కి ఏం సంబంధం లేదు. అండి నాకు ఏం తెలియదు. నేనే అమయి కురలూనీ ఇండ్రోవర్ట్ డి ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ ది ఇంట్రోవర్డ్ అంటే నా పేరు వస్తది. గూగుల్లో
ఒక్క సర్చ్ చేసి చుస్త ఆగు
ఈ
నీ పేరే వస్తది.
అవునా ఎవరికి తెలిదేమో నా పేరు అది నా పేరూ అది అని నీకు తేలువది కావచ్చు.
ఆహా నో వన్ ఇస్ దేర్ అని వస్తుంది.
ఉహు నేనే చాలా ఇంట్రోవర్ట్ అండి. లోకంలో నాకు ఏం తెల్వది.
ఉహ్ గూగుల్కి తెలుసా అండి. అ మాట అది తెలుసా మీ మీరూ ఇంటట్రోవర్ట్ అని
తెలుసు అని నేను అనుకుంటున్నా
ఉహ్ గాదే గూగుల్కి దెలువాది ఏమో నేమ్ సెర్చ్ చేస్తే ఆస్తలేదు.
ఉహ్ అవునా అండి.
హ్ ఏ నేం ఆస్తలే దేర్ ఈజ్ నో వన్ నో వస్తుంది.
అయ్యో సెట్ గూగుల్ వేస్ట్ ఫెలో
హ్ కొంచెం జాబ్ చూసి పెట్టచ్చు కదండీ. మేము కూడా ఆ
జాబ్ ఉందండి. మా ఇంట్లో పేడదూడలు ఉంది. తీయడం
అవునా ఎంత ఇస్తారు.
ఒక దుడ్డేకి ఐదు రూపాయలు పది దుడ్డేలేమో ఉంటాయి. మినిమామ్ రోజుకు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు వస్తాయి మీ ఓకేనాండి ఫుడ్డు బెడ్డు అన్ని మాయే
అదే మాకు తెలిసిన జాన్ ల చేస్తే పదిహేను వేలు పదహారు వేలు అక్కడ వస్తాయండి.
ఇది బెస్ట్ కదండి. ఫుడ్డు బెడ్డు మనదే ఇంకా మంచిగా స్ట్రెస్ లేని పని మీకు ఇష్టం ఉన్నప్పుడు పడుకోవచ్చు. ఇష్టం ఉన్నప్పుడు లేవచ్చు. కానీ దుడ్డేల పేడకయలు తీయాలి. అంతే దుడ్డేల పాలు పిండాలి.
కానీ పదిహేను వేలు ఎక్కడా మూడు వేలు ఎక్కడా
మూడు వేలే బెస్ట్ కదండి. పదిహేను వేల తోటి ఆరాటం ఆరాటంగా పోయి చేసుకొని ఆవేశం ఆవేశం తోటి వోచ్చేసి
ఆ మూడు వేలు నాకే సరిపోవు పేరెంట్స్కి ఏం పంపాలి.
నీకు సేఫె గా ఫుడ్డు అంతా మాదే ఫుడ్ అంత మాదే అన్నీ మావె ఇప్పుడు నువ్వు హెచ్ ఓ డి గా పదిహేను వేలు వస్తాయి. అందులో హాస్టల్ ఫీజో నాలుగు వేల్వే నాయి అనుకో ఆ నీ ఖర్చ్ లకు నువ్వు ఆస్ సలే చిన్నదానివి గాదు నీ కర్చలే ఐదు వేలు పోయినాయి అనుకో చెప్పండి ఇంక మీకు మిగిలేది ఏముంది అదే మూడు వేలు కదా
నాకు మ్యాథ్స్ రాదండి కానీ ఐదు మూడు వేలు ఎందుకు మిగులుతాయా అండి పా ఏడు వేలు మిగులుతాయి
ఐదు వున్నారు కాలేజ్ ఫీస్ పోంగ చీ హాస్టల్ ఫీస్ పోంగ
ఆ ఏ
తొమ్మెదివేల్లు పోతే నీ కొ ఆ ఏడు వేలండి రైడ్ అడి నా కూడా లెక్క వస్తలేవండి మీతో మాట్లాడి తే
ఓ చిన్న మ్యాస్ చదువుకోలేదండి మీరు
కెమిస్ట్రీ నేర్పుయలే అండి
కెమిస్ట్రీ నేర్పియాల ఫిజిక్స్ నేర్పియమనాల్సింది అసలు మీరు
అదే అండి ఫిజిక్స్ లెక్కలు ఉండయని నేను ఫిజిక్స్ వదిలేసా మ్యాస్లా కెమిస్ట్రీ చూడ్డానికి మ్యాస్ వదిలేసా
ఉం కెమిస్ట్రీల మ్యాస్ ఉంటదని కెమిస్ట్రీ నేర్చుకోలేరా
ఆ కెమిస్ట్రీ అసలేది నేర్చుకోలే నేను
ఉ ఇంకా జాబ్ చేస్తారట
ఉం ఓకే అండి బెండకాయలా జాబ్ ఓకేనా
నాకు వద్దు అండి నేను వేరే జాబ్ చూసుకుంటా నాకు అవి ఫ్యామిలీకి సరిపోవు మూడు వేలు పం
మరి ఓకే రోజు వంద రూప చెప్పలి కాకపోయినా రెండు వందలు ఇస్తాం
రెండు వందలు కాదు గా మే
రె ఆ రోజుకు ఐదు వందలు అంటే మాకి ఏమి మిగులు తాయ్ అండి ఇగ
మరి మేము చేసేదంతా వేస్ట్ మరి అంతే మరి
బెడ్ ఉ మాదే అన్ని మావే
యాక్చువల్ గా సిక్స్ హండ్రెడ్ డే కి
అయితే ఫుడ్డు అన్నీ మీరే తెచ్చుకోండి డీటెయిల్స్ చేస్త పర్సనల్ గా కలవండి నన్ను
ఉ సరే చెయ్యండి
ఫుడ్డు అంతా మీదే
అట్లయితే పది ఎనిమిది వేలు ఇయ్యండి ఫుడ్ మా అన్ని మాయే పద్దెనీమిది వేలు ఇవ్వండి అట్లయితే జాయిన్ అయి తీస్తా
వద్దులేండి మీరు రాకున్న మంచి మా పేడ కి వెళ్ళి మేమైనా తీసుకుంటాం లేని
తీసుకొని మీకు ఎన్ని ఆ మా ఆవులు ఉన్నాయి బర్రెలా ఆవులా
ఇరవైగల్లా ఉంటాయి
ఇరవై ఇవ్వల్దాకా
అంటే వాళ్ళ మమ్మీలు దుడ్డెలు చిన్నయి వాళ్ళ మమ్మీలు ఒద్దఅండి
ఆ అవి పది ఇవి పది ఆ
ఆ
ఒక దానికి ఒకటే ఈత నా
నీవు ఒక బర్రె
అంటే రెండు మూడు ఉంటాయి కదా ముందు ఓక్ కటి పుట్టినంక మళ్ళ
లేదండి మేము ఫస్టు సింగిల్ బెటర్ సింగిల్ పుట్టినొల్లనే తెచ్చుకుంటాం
ఉహు అమ్మేస్తారా అండి అవ్విటిని ఎంతకొన్నారు
ఒకటి పదివేలు అంతే
పదివేలు ఒడికి ఇచ్చిండండి మీరు అసలు ఒకటి పదివేలా అయ్యో మాకేమో యాభై వేల్ అరవై వేల్ అడుగు తున్రు ఒక్కదానికి మీకు పది వేలు ఓవలు ఇచ్చింరు అసలు పది వేల కా
పదివేలకిచ్చారు ఒక బర్రె ఒక దుడ్డే
అమ్మో బర్రే ఉన్ను దుడ్డే రెండు ఒకటే సారి పది వేల కచ్చినయా
ఆ
పర్గా బర్రె
మీ కూడా ఉన్నాయండీ బర్రెలు
మాక్ లేవండి
మరి లేంది మిక్ ఎట్ల తెలుసు అండి
మా అత్తమ్మ వాళ్ళు కొన్నారు
నైస్ జోక్ అండి మీరు బాగా కవర్ చేసారండి మీ బర్రెలని మేము ఏం ఎతుకొచ్చుకోంలేండి
మరొక బర్రని ఇయచ్చగా దుడ్డని బర్రని కలిపి పదివేలక ఓ ఇరవై వేలు ఇత్తం గని రెండు ఇచ్చేయండి ఇగ
ఆహ్ బా తెల్వుందండి మీకు హ్
రెం ఇరవై వేలు ఇత్త మీరు ఇంకా పది వేలే తీసుకుంటారు బయట రెండిట్ల కలిపి మేము ఇరవై వేలు ఇస్తా అంటున్న పదివేలు ఎక్కువ ఇస్తా అంటున్నా ఇంకా మీరు కెమిస్ట్రీ ల బాగా తోపు కదండి మ్యాథ్స్ రాదు గా ఎందుకండి భయమయితుందా మాట్లాడాలంటే
సరే అండి బాయ్
హ్మ్ సరేనండి